హలో
హాయ్ండి
హలో హాయ్ అండి హ హాయ్ అండి
బావున్నారా
హలో
ఆ బాగున్నరంండి
కజిన్స్ సలేపో
హలో వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది
మీ దగ్గర్నే పక్కనే ఏదో డిస్టర్బెన్స్ వస్తుందండి
ఇ
ఉమ్ ఇప్పుడు ఇప్పుడు ఓకే అండి చెప్పండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి
అవునా పనంత అయిపోయిందా అండి
ఆ అయిపోయిందండి
అవునా ఆ బరి ఏమైన్నా సీరియల్స్ టైమ్ అవుతుంది ఏమన్నా చూస్తున్నారా
ఆ చూస్తున్నానండి సీరియల్స్
మీరు ఏ సీరియల్ చూస్తారాండి
మేము అండి మేము మోస్ట్లీగా యూస్ చేసిటే జీ తెలుగు అండి జీ తెలుగులో ఉన్న అన్ని సీరియల్స్ చూస్తామ అండి ఇంకా ఆల్మోస్ట్
మీ ఫేవరెట్ సీరియల్ ఏంటిదండి
మా ఫేవరెట్ అండి చామంతి అండి
ఆ స్టోరీ ఏంటిదండి నేను కూడా విన్నాను నాక అంత కరెక్ట్ గా తెలియదు ఏం
ఏ మంతంతప్ మాత అంటే ఏంటిదంటే చామంతి అనే ఒక అమ్మాయి ఉంటదండి అయితే వాళ్ళు రా ఒక ఏమంటారు ఇప్పుడు రాజు రాణి వాళ్ళ ఇంట్లో పనిచేస్తూ ఉంటారు అతే వాళ్ళ ఫ్యామిలీతో సహ అయితే రాజు రాని ఏమని పని ఆమెలా చూడరు అన్నట్టు ఇప్పుడు ఆ సీరియలే వస్తుంది
అవునా
అదంటే అమెన్ పనయముల చూడం మత్త మొత్తం ఆ వాళ్ళ సొంత మనమరాలానే చూస్తారు అన్నట్టు
అవునా ఇంకా మా టీవీలో ఏమైనా సీరియల్ చూస్తారా
మా టీవీలో సీరియల్ అంటే ఏం చూడమ చూడమండి
ఆ గుండెని నిండా గుడి గంటలు అనేది ఫేమస్ సీరియల్ కదా అండి
ఇంకా పొద్దిరిల్ళు అని ఇంకేమంటారు కార్తీక దీపం నవవాసంతం అని ఇన్నాను గాని చూడలేదు అన్నట్టు సీరియల్స్
అవునా అంటే మీరు ఇన్ని సీరియల్ చూ అంటే కొన్ని కొన్ని చూస్తా అంటున్నారు కదా అందులో మీ ఫేవరెట్గా అంటే చాలా రోజులు చూసిన సీరియల్ ఏముందండి
నాకు ఇష్టమైన సీరియల్ ఇంకొకటి ఉందండి ఇంకొకటి ఏంటిదంటే ప్రేమైనంత మధురం కానీ ఆ సీరియల్ అయిపోయిందండి
అవునండి నేను కూడా మంచిగా బాజ చూసేది ఆ పిల్లలు పుట్టినాక సీరియల్ తర్వాత ఇక అవపడతాను లేదు కదా
అవునండి
ఉహా కార్తీకదీపం
కార్తీక దీపం వన్ అయితే నేను మొత్తం చూసినానండి అంటే మమ్మీ అప్పుడు ఇంట్లో బయట మాట్లాడడానికి వెళ్తుంటే నేను టీవీలో పెట్టుకొని చూసేదాన్ని ఆ సీరియలు
అవునా పాత సీరియల్ అవన్నీ ఏమన్నా చిన్న చిన్న అప్పటిష్ చూషి సీరియల్ గానీ అను గుర్తున్నాయా అండి మీకు చిన్నప్పుడు ఏం సీరియల్ అండి
అంటే సూర్యకాంతం అని ఉండదండి ఆ సీరియల్ అండి
అందులో పాప క్యూట్గా ఉంటది కదా కట్టింగ్ చేసుకోని
అవునండి పాంట్ షేర్ట్ వేసుకొని ఉంటుది
అవును మళ్ళీ ఆమె ప్యాంట్ షేర్ట్ వేసుకుంటది
అవునండి అయితే ఒక పాప దే పేరేమో తేజ ఒక పాప పేరేమో పూజ అయితే ఈ పూజ అమట ఆమనేమో మంచిగా ఇప్పుడు లంగం అని వేసుకొని మంచిగా ఉంటాయి ఈమనేమో మొత్తం ఏమంటారు పాం యింట్ వేసుకొని ఇంకా జుట్టు అంతా అబ్బాయిలా కట్పి కట్ చేయించుకొని కొంచెం ఇట్లా మగవల్ల ఉంటది
నాకైతే ఆ సూర్యకాంతం సీరియల్ ఆ పాప మాత్రం మంచిగా ఉంటందండి లడ్డుకు లడ్డు క్యూట్గా ఉంటంది నాకైతే బాగా నచ్చ వచ్చింది ఆ పాప ఆ సీరియల్ కూడా బాగుంటదండి
అవునండి
అ తర్వాత ఇంకొక్కటి ఏదో సిరియల్ వచ్చేదండి తొమ్మిది గంటలకి ఒక అమ్మాయి లంగ జాకెట్ వేసుకుంటది వాళ్ళ కూడా డబల్ యాక్షన్ అనమాట అంటే మనకు ఊపరే మనకు ప్రేమ అంటే మధురం అదే సీరియల్ కి అది నైన్ థర్టీకి వచ్చ చేదు కదా నైన్ ఓ క్లాక్ ఇంకోసీరియల్ వచ్చేది
నైన్ ఓ క్లాక్ అవు అవునండి నాకు గుర్తొస్తలేదుాఅస సీరియలు అమ్మాయి గారా అండి
ఆ ఎస్ ఎస్ ఎస్
అమ్మాయి గారా లేకపోతే కళ్యాణ వైభోగమా
అల్లయితే ఒక లేడ ఉంటాయి కదా లంగా జాక్ట్ వేసుకుంటది ఒకరు ఒొక్కరు బోతుకు ఒకరు నటిస్తారు కదా
కళ్యాణ వైభవోగం అంటే అంటే వాళ్ళిద్దరి కవలలండి అయితే ఒక పేరు ఒక ఆమె పేరేమో నిత్య
ఆ అవునవును మంగ మ్మంగా అంటారు కదా అ ఈ చిన్ని సీరియల్ చూస్తారా అండి మీరు
అవునండి ఇన్న ఇన్నానండి పేరు కానీ చూడలేదు కాని విన్నానండి అయితే ఆ చిన్న పాప అయిదో ఆమె జైల్లోనే పుడుతది కదా అండి
అవునవునువును ఇక అది చిన్నప్పుడు ఆ చిన్న పాపు ఉన్నప్పుడు చూడబొద్దుయిందండి ఇక పెద్దగాయినాక ఈ క్యారెక్టర్స్ అందరుూ ఇక లేక
ఓహో
బ్రహ్మముడి చూస్తారా
పెద్దమ్మా వాళ్ళు చూస్తారండి అది కూడా బావుంటదండి ఆ సీ ఇ నేను కూడా ఒక్కొక్కసారి చూసి చూశానండి
కానీ అందులో అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్ వస్తుది కదా ఆ లేడి ఆమె పేరు ఏం పేరు ఆమె ఎంత బైడన్ ఆమె బయట అంత పిచ్చి చేతది కానీ చీరలు మాత్రం ఎంత ప్రొఫెషనల్ గా ఉంటది కదా
ఆ అంటే హీరోయినా అండి మీరు అంటుంది
ఆ మెయిన్ క్యారెక్టర్ హీరోయిన్ ఆమె పేరేంటిదండి
కావ్య అని పిలుస్తారు అండి ఆ సీరియల్ లో అయితే రియల్ పేర్ అయితే తెలివదు కానీ
ఉ హు మంచిగా ఉంటది కదా
ఆ సీరియల్ లో అయితే డీసెంట్ గానే ఉంటదండి
కానీ మొన్నగి మాటివి ఈవెంట్ల అది చూస్తాం అంత పిచ్చి పిచ్చి చెత్తది కదా
అవునండి చూసానండి ఆదివారం చు స్టార్ట్ మాక పరివారం అని ఉంటది కదా
అవి మొన్న నేను ఉగాది ప్రోగ్రాం చూసిన
నేను కూడా చూసానండి అంతా పిచ్చి పిచ్చి చేసిది నా కూడా నచ్చలేదు
అంత ముందు కూడా అంటే మీరు ఓటీటీ అట్లా ప్లాట్ఫామ్స్ చూస్తారా ఆహా నెట్ఫ్లిక్స్ ప్రైమ్ అట్లా
ఆ చూస్తానండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సబ్స్క్రిప్షన్ ఉంటదన్నట్టు
మ్ హు అవునా ఆ ఇప్పుడు ఆహలా మొన్న ఆ షెఫ్ మంత్రా అని వచ్చింది
ఎంటిదండి వినబడలేదు
ఆహాలో షెఫ్ మంత్రా అని వచ్చింది అ ఫై సీజన్ ఫైవ్ అందులో ఇమున్నదండి ఎంత పిచ్చి పిచ్చి చెత్తది తెల్సా
అవునా అదయితేే నిను కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూస్త అనండి
చూడండి చూడండి కానీ డ్యాన్స్ కూడా అంతా పిచ్చి పిచ్చి చె తది గాని ఏమో వాళ్ళు అట్లా చేయమంటరేమో అన్ అనే డౌట్ నాగ్గుడా
అవునండి అది ఎంత అల్లరి అల్లరి చేస్తే అంత రెమినేషన్ ఇస్తారంట ఇంకా వాళ్ళు ఇంకా బిగ్ బాస్ ఉంటుంది కదా అండి దాంట్లనైతే అది ఎ జుట్లు పట్టుకొని కొట్టుకుంటే పైసలిత్తరట
అవునా
ఆ నేను ఫోన్లో యూట్యూబ్లో వస్తుంటే ఇన్న వాళ్ళు కొట్లాడుకుంటారా వీళ్ళు పైసలు ఇతేనే వీళ్ళు కొట్ కొట్లాడుకుంటారంటండి వాళ్ళు సహజంగా కొట్లడు కొరంట
ఇదంతా స్క్రిప్టే అండి మనం ఏదో పిచ్చోళ్ళలాగా బిగ్ బాస్ చూస్తాం గని అవన్నీ స్క్రిప్టే వాళ్ళు ముందే చెప్తారు ఇది ఇది చెయ్యడి అదిఅది చేయండి అని చెప్పి ప్పేశి అని నా ఒపీనియన్ బట్ అది నిజమో అబద్ద్దమో నాకైతే తెలీయదండి
హు నిను కూడా అది నిజమే అ నుకుంటున్నా ఇంకా
అవునా ఏమో కొన్నయితే స్క్రిప్టెడ్ షోస్ ఉం టై ఇగ కొన్నిమో నాచురల్గా యాక్టింగ్ చేయమంటారు అనుకుంటా హు మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటిదండి
ఫేవరెట్ ఫుడ్ అంటే ఆల్వేస్ చికెన్ బిర్యానీ అండి
మ్ హు అంటే మీ అమ్మగారు చేసిన చికెన్ బిర్యానియా బయటనా
ఆబ్వియస్లీ మా మమ్మీ చేసిందే ప్రిఫర్ చేస్తానండి కానీ అప్పుడప్పుడు బయట తినాల్సి తినాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి కదా అండి
మ్ హు
మ్మ్ అప్పుడు కూడా
అవునా ఇప్పుడేమో అందులో దమ్ బిర్యానీ ఫ్రైడ్ రైస్ పీసెస్ అని చెప్పేసి
ఆ అవునండి మంచూరియన్ చికెన్ బిర్యానీ కూడా ఉందండి అంటేండి మేము మొన్న మొన్ననే ఇన్నాం
హ హ అంటే డైరెక్ట్ చికెన్ మంచూరియా దోడూ బిర్యానీయా
అంటే ఏమంటే చికెన్ బిర్యానీ ఉంటుంది దాని మీద మంచూరియన్ గ్రేవీ ఇంకా మంచూరియాస్ ఎత్తరన్నట్టు గంతే
అంటే నేను అది వినలేదు బట్ ఇదేదో కొత్తగా ఉన్నది నేను కూడా ట్రై చేయాలయితే
ఇంకా చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ కూడా ఉందటండి
హు నేను చిల్లీ మంచూరియా తర్వాత చికెన్ మంచూరియా పన్నీర్ మంచూరియా అ తర్ త కీమా మంచూరియా అవి ట్రై చేసినాం గనీ ఇది మంచూరియా బిర్యానీ అనేది చాలా కొత్తగా ఉన్నది ఇంకా చూడాలి ఎక్కడన్నా ఉంటే ట్రై చెయ్యాలి ఎప్పుడైనా మీరు కీమా దోశ తిన్నారా అండి
కీమానా అంటే సపరేట్గా కీమా తిన్నాను అంటే కానీ కీమా దోశ అయితే తినలేదండి
అంటే ఒకటి ఒక రెస్టారెంట్ లో చూసినండి కిమా అంటే ఇప్పుడు మామూలుగా మనము దిశలో ఆనియన్ ఎట్లా స్టఫ్ చేస్తారో పొటాటో ఎట్లా స్టఫ్ చేస్తారో అట్లా కీమా స్టఫ్ చేస్తారు ఉ ఇంకా బాగుంటది అది కూడా ఒకసారి ట్రై చెయండి అంతే అది కూడా కొంచెం కొత్తగా వెరైటీగా మంచిగా పాపులర్ అయితంది మా సైడ్ లో
ఓహ అట్లా నేను చికెన్ మటన్ కూడా చేస్త్ స్తున్నారా అండి
ఇంకా ఇంకా లేదు మేబీ ఇంకా ఫ్యూచర్ అనుకుంటా మేబీ చికెన్ కీమా తోటి కూడా చేస్తార అనుకుంటా ఫర్దర్ గా
కానీ చికెన్ కిమా అనేది మంచి మంచిది కాదు అని మా వాళ్ళు చెప్పారండి
చూడాలి చూస్తే ఇక ఇంకేమైనా ఫేవరెట్స్ వస్తే చెప్తానండి ఓకే అండి
సరే అండి